హలో
గుడ్ మార్నింగ్ మేడం
గుడ్ మార్నింగ్ పక్షులు కిచికిచ్ అంటనే
లేదు మేడం పొద్దు పొద్దున్న పక్షులుచుకిచ్చు ఉంటాయి అన్నీ టప్పు టప్పు అంటాయి
బాగున్నారా మీరు
ఉ బాగున్నాం మేడం మీరు బాగున్నారా
బాగున్నా
ఏం చేస్తున్నారు మేడం
ఏం లేదు ఇందాకే లేచిన
ఆ
ఇంత పొద్దున్నే లేచారా
పొద్దున్నే లేస్తాం మేము నాలుగు గంటలకే లేస్తాం మేము
ఎందుకు మేడం ఏం చేస్తారు ఇంత పొద్దున్నే లేచి లెస్ ఏం చెయరా
ఏం చెయ్యం
ఎందుకు మరి ఏదన్నా పని ఏ పని ఏ పని లేకుండా ఎందుకు లేసిరి మేడం మరి
తే మాకు నిద్ర వట్టదు
నిద్ర పట్టదా అప్పుడు ఏం కాదు
అవును మీరు పాటించుతారా అండి మరి
మేం పాటించం మేడం మంచి పనులు పాటిస్తే మంచి
అవునా
ఇ ఇ మీ దగ్గర టైం ఏంత అయితుంది మేడం
మా దగ్గర టైం నైట్ రెండు అయితాంది
అరే మా దగ్గర టైమ్ వ చ్చి ఓన్లీ పదకొండు అయితుంది నైట్
అవునా
మీరు లేచినా రని
పదకొండు గంట్లకి పక్షులుకిచ్ చ్ అంటాన్నయ్య్ గా
చలివెడుతుందట పక్షులకి
పైనికే గిన ఎక్కచ్చుగదా
నేన్ పైనే ఎక్కి మాట్లడతన్నా
మరి కిందికి రా దాని సౌండే ఎక్కువ అయితాంది
ఓ షట్ దట్ పక్షి రాగ ఈస్ సౌడింగ్ దట్ మచ్చా ఫా
అవును
ఇప్పుడు ఓకేనా
ఆ ఓకే ఊ దూరంగే
ఆ
సౌండ్ అయితనే ఉన్నది
ఉండ దది అది పక్క బిల్డింగ్ దగ్గర ఉంటది ఇక్కడ ఉండదు అది అయినా గూడ వినిపిస్తున్నాయి అంటే
నువ్వు మంచిగా మాట్లాడు పెద్దగా మాట్లాడు నువ్వు
ఓకే ఓకే మీరు ఇవాళ ఏం కర్రీ వండుకున్నారు అంటున్నా
కాకరకాయ వండుకుందామని అనుకుంటాన్న నేను మా హస్బెండ్ గారు వద్దంటు అన్నారు
బట్ కాకరకాయ చాలా వేడి చేస్తుంది అనుకుంటా కదా బాడీకి
మళ్లి మా హస్బెండ్ గారు అదే తీసుకొచ్చారు
ఇంకా ఏం కురగాయలు తేలెద
బీరకాయ తెచ్చారు టమాటా తెచ్చారు మిర్చ్చి తెచ్చ రూ కరివేపాకు తెచ్చారు కొత్తిమీర తేలేదు
ఓ మై గార్డ్ తెచ్చారనుకుంటా మీరే కరెక్ట్గా చూడలేదనుకుంటా.
అవునా చూడలేదు నేను
ఓ మై గార్డ్ థాట్ ఇస్ హార్ట్ అవు నిన్న మొత్తం ఏం చేసరూ మేడం.
ఏం లేదండి.
ఉం పోదు, పొద్దున మీ హస్బెండ్ పనికి వెల్ పొద్దు పొద్దునే నీ హస్బెండ్ పనికి పోయి ఉంటున్నారు కదా మీరు ఏం చేశారో మీకు గుర్తులే కదా.
గుర్తుంది.
ఉం
బట్టలు పిండాను సాయంత్రం టైమ్లు.
పొద్దున ఏం చేశావు అంటే సాయంత్రం బట్టలు
పొద్దంతా ఏం చేయలేదు ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాను.
ఇలా ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే ఏలా మేడం లోపల ఏం వర్క్ చేయిస్తారు.
అందుకే నా కళ్ళు ఎరుపేక్కుతున్నాయి.
హ పెద్ద పెద్ద యుద్ధాలు చేసిన యువరాణిలా మాట్లాడు యుద్ధాలు. కళ్ళెము పీకుతున్నాయి. మీసాల్ మిలేస్తున్. నాలో తొడగొడితే అంత ఘోరం మాట్లాడుతుంది ఘోరం.
కా మీరేం చేసారని నిన్న
నిన్నా ఏమైపోయిందంటే నా పొద్దు పొద్దున్నే ఫీల్డ్ కి వెళ్ళిపోయాను.
అవునా
ఫీల్డ్కెళ్ళిపోయాను. ఫీల్డ్కి వెళ్దాం ఫీల్డ్ వెళ్దాం అనుకున్నాను ఇంటికి వచ్చాను పవర్ బ్యాంక్ తీస్కెంత అనుకున్నాను. పవర్ బ్యాంక్ మర్చిపోయాను. అయినా ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత బండి ఎక్కడ ఆగిపోతే ఆ బండి తీసుకోవడానికి పోయి బండి. అక్కడిక్కడ ఆక్కుంటా కస్టమర్ దగ్గర మాట్లాడుకుంటా పేమెంట్ ఒక్క పేమెంట్ కూడా రాలే నిన్న
ఒక్క పేమెంట్ గుడా రాలేదా.
ఎంత మా ఖర్చే ఎక్కువయింది. ఆ ఖర్చు కంటే ఆ బండి రిపేర్ చేపిచ్చి చే ప్యాకెట్లు ఏపిచ్చి అన్న ఏపిచ్చిన తర్వాత ఏదో ఏదో ఏదో ఏదో చేసుకొని వచ్చేసామన్నమాట.
ఆ నీతో పాట్ ఓ మీ ఎంప్లాయి కూడా వచ్చారా నిన్నా
ఆ లేదు మేడం ఒక్కనే పోయినా ఒక చేతి తోటి లెఫ్ట్హ్యాండ్ తోటి ఇంకో బండి వేరొక ఇంకో బండి తీసుకోచుకున్న డైరెక్ట్.
అవునా
ఉం సినిమా సరే కదా ఒక్కనే పోయిన మేడం ఒక్కనే అక్కడ బండి ఆగిపోయింది ఆ బండి ఈ బండి రెండు బండి నేనే తెచ్చుకున్న ఒక్కనే
ఒక్కరే తెచ్చుకున్నారా మీరు గ్రేట్ సార్ మీరు
అవునా థాంక్ యూ మేడం. లేదు లేదు మేడమ్
స్పైడర్ మ్యానా
హ్మ్ స్పైడర్ మ్యాన్ అయిపోయి అందుకే ఆ స్పేడర్ తో వచ్చే ధారంతో కట్టేసాను అందరిని
అవునా
హ్మ్ అట్లా మొత్తానికైతే అలా గడిచిపోయింది నిన్నా మళ్ళీ ఆ మధ్యాహ్నం పూట బాగా ఆకలేసిందాన్నమాట అంటే బాగున్నా పొద్దున్న కొంచమే టిఫ్ అన్నమే తినిపోయాను దాని ద్వారా ఆకలేసుందే పేశి అక్కడ్నుంచి బయలుదేరి టువెల్ థర్టీ వన్ వరకు వెళ్ళాను రెస్టారెంట్ కి వెళ్ళిన తర్వాత అక్కడ కొంచేపు ఆగాము చార్జ్ చేట్టుకున్నాము వన్ థర్టీ కి అట్లా తెచ్చుకున్నాం ఫుడ్ తిన్నాము మ్ కాని ఏ మూలకి సరిపోలే
ఏ మూలకు జరిపోలేదు. మరి మీ పొట్టేందుకండి అంత బయటికి వచ్చింది.
అంతే అండి జంక్ ఫుడ్లు తింటే అదే ఇగ పొట్ట వస్తుంది
అందు
అయినా మీకేలా తెలుసు నాక్ పొట్ట ఇంగ్గిరేద్దూ కి స్వారీ
చూసా నేను కళలో
ఒ మై గాడ్ థాట్ ఎ
ఇవాళ ఎంత దూరం వెళ్తారండి
ఇవాళ కేసముద్రం వెళ్దాం చూస్తున్నను అయినా మీకు ఎందుకండి మే ఎక్కడికి ఎళ్తే మీకు ఎందు ఇవన్ని
కావాలి మాకు సరే ఓకే రేప్ పండగ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు వేల్ తున్నారా మీ ఊరికి
మా ఇంటికెల్లారు మాది వేరే రాష్ట్రం మీది వేరే రాష్ట్రం దేశాలు ఆడుపోతున్నా మనం ఎక్కడున్నారు అసలు మీరు
ఎక్కడైనా ఉగాది రేపు
మేడం ఉగాది యా రేపు మేము ఉగాది చేసుకుంటామొ లేదో తెలియదండి రేపొద్దున నాకు హాలిడే ఉందా అంటే లేదనుకుంటా దట్ మచ్ ఆఫ్ టు మచ్ అఫ్ వర్క్ ఇస్ థెర్ పొద్దున
అవున రేపు కూడా హాలీడేమ్ ఇవ్వరా అండి మీదేం కంపెనీ అండి వేస్ట్ కంపెనీ
వెస్ట్ కంపెనీ నేమ్ పి యూ సి నేమ్
రేపు హాలిడే ఇవ్వరా అండి అయితే మీకు
ఇవ్వరనుకున్న నేను అంటే ఎందుకంటే దెబ్బ అదే కొంచెం కోమలించే ఇయర్ గదా ఎండింగ్ కాబట్టి హాలిడేస్ అనే చాలా తక్కువగా ఉంటాయనమాట
మరి ఎక్కడ సెలబ్రేట్ చేసుకుం టారండి మీరు ఉగాది
ఇక్కడ ఆఫీస్ దగ్గర అయిందబ్బా మా ఇంటి దగ్గర చేసుకుందామనుకుటున్న ఆనంద పడాలి. దూరం పోయి ఎందుకు బాధపడలి మనం
ఆ
అంత అంత కష్టపడి దూరంగా పోయిన ఇప్పుడు మనం చేసేది ఏముందండి అదే వుంటాయి. ఇక్కడ చేసిన పని అక్కడే చేస్ కాకపోతే ఏదో మన ఊరు ముంగట షో ఆఫ్ చేసుకోవడానికి తప్ప ఇక చేసేది ఏముందక్కడ
షివాబ్ కోసమే వెళ్తారా అండి మీరు
అంతే కదా మేడం మరి ఇక్కడ నుంచెల్లి ఎంతో ఖర్చు పెట్టుకొని ఇంటి దగ్గరకి వెళ్ళి అక్కడ వాళ్ళ తో కూర్చొని మాట్లాడి చేసి మళ్ళా సాయంత్ర సాయంత్రానికే అక్కడి నుంచి బయలుదేరి రావాలే అంటే అంత జర్నీ ఎసుకొని నాకు అనిపిస్తు అండి కని కొత సంవత్సరం వాళ్ళకి వెళ్ళాలి కొత్త సంవత్సరం అయిన పాత సంవత్సరం అయిన కుడం కొంచెం మనకు అనుకూలంగా ఉన్నపుడే మనం వెళ్తే బాగుంటది
అవునండి
మొత్తానికైతే అంత కష్టపడి చేద్దామని అనుకుంటున్నామన్నమాట హోగయ
ఏమైంది హోగయ
దేఖో రే
టైం అయిందా
యా
కట్ చేయనా ఇగ
ఉమ్
ఓకే